హలో
హలో
బావున్నారా అండి
అవునా
ఏం చేస్తున్నారు
తింటున్నాను
ఏం తింటున్నారు
చికెన్ కర్రీ
ఏవరు అమ్మ చేపిందా
అవును అమ్మనే చేసింది
మీకు చేయడం వచ్చా చికెన్ కర్రీ
మాకు చేయడం వచ్చు
చెప్పగలరా కొంచెం
మొదలు చికెను కడుక్కోవాలి చికెన్ కడుక్కక్కొని ఉల్లిపాయలు కోసుకొని కని గోలివ్వాలి గోలిచ్చిన తర్వాత చికెన్ ఏయాలి
అవునా
చికెన్ వేసిన తర్వాత అ చికెన్ వేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయాలి
ఆహా మీకు చికెన్ వండడం చాలా బాగా వచ్చినట్టుందే
మీ వస్తది
హ్మ్మ్ ఈరోజు ఏ ఎలా వాతావరణం గడిచింది
వాతావరణం ఇవాల కొంచెం వర్షంలాగా ఉన్నది
హ్మ్మ్ ఇంకా ఇంకా ఏంటి విషయాలు అందరు ఎలా ఉన్నారు ఇంట్లో
బాగున్నారు అందరు బాగున్నారు
మీరు నిన్న చికెన్ బిర్యానీ తిన్నారా ఆ మేం బాగున్నామండి
నిన్న చికెన్ బిర్యానీ తిన్లే మీరు తిన్నరా
అవునండి తిన్నాము చాలా బాగుందండి
ఎట్ల ఏస్తరు చికెన్ బిర్యానీ
ఆ ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసి తర్వాత ఆ ఆ కడుక్కున్న చికెన్ వేసి మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఆ బిర్యానీ లాగా దమ్ చేసుకుంటే సరిపోతుంది
హుహుహు బాగదింటర చికెన్ బిర్యానీ
అవునండి చాలా బాగా తింటాము మీరు ఎలా తింటారు మీరు బాగా తింటారా
మ్ నేను బాగాదిన
మీకు మటన్ వండడం వచ్చా
మటన్ వండడం రాదు
మటన్ బిర్యానీ
అ
ఆ వచ్చండి వచ్చు
ఎలా వండుతారు
ఫస్ట్ చికెన్ ఫస్ట్ మటన్ కనుక్కొని తర్వాత అందులో పెరుగు అన్ని వేసుకొని తర్వాత ఆ మాగ్నేట్ చేసి దమ్ చేయడమే
మటన్ బిర్యాని గురించి చెప్పుతున్నవా
అవునండి
మటన్ కర్రీ గురించి అడిగా
అయ్యో మరి ఏం చేస్తున్నారండి స్టడీ ఎలా ఉంది
నేను ప్రిపేర్ అవుతున్నాను
దేనికి ప్రిపేర్ అవుతున్నారు
కాంపిటీటీవ్ కీ
ఫ్యామిలీలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అ
అందరు బాగున్నారు మీ ఫ్యామిలీలో బాగున్నారా
ఆ బాగున్నారండి ఫ్రెండ్స్ తో చివరికారి ఎప్పుడు కలిసిండ్రు
ఫ్రెండ్స్ తోటా ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు కలిశాం
మ్ యెలా యెలా జరిగింది సంభాషణ
ఒక పెళ్ళిలో కలిచాము పెళ్ళిలో కలిసి ఏం లేదు క్యాచువల్గా కలిసి మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నాము అంతే
ఆ రోజు మీ ఫ్రెండ్ తో గొడవైనట్టు ఉంది కదా ఇలా సర్దుబాటు అయ్యిందా
ఆ అవునండి అయింది
మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారా
బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకడు ఉన్నాడు
ఉం
వాడు పీజీ చేస్తండు ఇప్పుడు పీజీ
అవునా
పీజీ చేస్తుండు పీజీ చేస్తూ అటు వర్క్ చేసుకుంటుండు వర్క్ చేస్తుండు అవి చేసుకుంటూ చదువుకుంటుండు
ఉం పని ఎలా జరుగుతుంది మీది బాగుందా
ఆ బాగుంది పనీ మీరేం వర్క్ చేస్తరు
మేను కూడా చాలా వర్క్ చేస్తున్నానండి ఫ్రీ లాన్సర్ గా
ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నారు ఫీలాన్సర్ అంటే ఏంటిది ఎట్లా చేస్తారు
అంటే ఆ ఇంటర్నెట్ లో చేస్తారండి ఆ వర్
అంటే ఎ ఏం వర్క్ చేస్తారు ఫ్రీలాన్సర్ అంటే
ఫ్రీ లాన్సర్ అంటే ఆ నార్మల్గా చేస్తర్లేండి ఏదోటి సో ట్రావెల్ ట్రావెల్ గురించి మీకు ఏమైనా అనుభవం ఉందా
ట్రావెల్ గురించా ట్రావెల్ గురించి ఉంది అనుభవం ఉంది
చెప్తారా
ఏం చెప్పాలి ట్రావెలింగ్ గురించి
అంటే ఎలా ట్రావెల్ చేసారు ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళారు రూ
ఇంతకు ముందు లడాక్ లడాక్ వెళ్ళాం
లడాక్ వెళ్ళారా
అవును బైక్ పైన ఊమ్ సరే అంతా బాగనేనండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి మీ గోల్ ఏంటండి జీవితంలో ఒక మంచి ఉద్యోగి కావడమా హలో ఏం చేస్తున్నారండి